హలో బాగున్నారండి
ఆ బాగున్నా నువ్వు బాగున్నావా
ఆ బాగున్నా తిన్నారా
ఆ తిన్నా మీరు
ఉ తినం అండీ
ఉమ్ నేను ఫాస్టింగ్ ఉం టి ఇంకా బిన్న సెవెన్ కి తినేసాం ఏం లేదు కూర్చోనున్నా మీరు
మేము ఇంకా బోర్ కొడతా ఉంటే ఇట్లా సెట్ అట ఆడదామని కూర్చోన్నాం రూమ్మేట్స్ అందరుూ
ఆహా నేను కుడా ఆ ముందు అ రెండు రేపటికి రేపటి రేపు ఎగ్జామ్ ఉంది దానికి ఏమన్నా ఏమన్నా అంటే రెజ్యూమ్ త హార్డ్ కాపీ కాలేమో అని ఫైన్స్ వెతుక్తా అంటే ఉమ్ చిన్న పుడువి గేమ్స్ వి సర్టిఫికేట్స్ మెడల్స్ ఉంటే చుస్తావున్నా
ఆ ఏ గేమ్స్ ఎక్కువగా ఆడేవాళ్ళు మీర్ చిన్నప్పుడు
చిన్నప్పుడైతే కోకో కోకోలో అయితే ప్రోగా అడ్తంటిని నేను మెయిన్ నేను ఆ ఆ కోకో లో బాగా ఆడుతాంటిమీ ప్లస్ రన్నింగ్ ర లో కూడా బాగా పార్టిసిపేట్ చేసి విన్ అయ్ తాంటిమీ
ఎన్ని మీటర్స్ పరిగెత్తా ఉంటారు
మానే ఇంగ మొత్తం గ్రౌండు కల్
రెస
ఆ అట్లేగా చిన్న చిన్న రేసెస్ అప్పుడు ఫిఫ్త్ వరకు పార్టిసిపేట్ చేసాం. అంతే ఇంకా సిక్స్త్ నుంచి కొంచెం మెచ్యూర్ ఏజ్ వచ్చింది కాబట్టి ఇంగా అబ్బాయిలు చూస్. తరు అనీ ఎమన్న ఎక్కిరిస్తారు క్లాస్ లో అని అప్ నుంచి మానేస్నాన్ ఉమ్
పార్టిసిపేట్ చేయయాల్సిందే ఎవరో ఏమనుకుంటారనే ఎందుకు నేనా క్యారమ్ తాడ్తా శెటిల్ ఆడ్తను
ఉమ్మ్మ్
అంటే ఇప్పుడు సండే టైమ్స్ అలా శెట్ల్ ఆడుతూ ఉంటాము
ఉమ్ కాలేజ్లో కెల్లా లేకుంటే ఎక్కడేనా
ఆ మాక అంటే పీజీలో ఉన్నా కదా ఇంగ హ కాలేజ్ దగ్గరే నువ్ కాలేజ్ల మంచిగ పేస్ ఉంటది అని కాలేజ్ క వెళ్ళి ఆడ్తాం సండే టైమ్స్ నార్మల్ టైమ్ కటైన్ గ కాలేజ్ టైమ్కి మళ్ళీ లేట్ అవుతది అనేసి
ఉమ్
ఉమ్
ఇంకా వచ్చి మేం త్రోబాల్ కూడా అడ్తంటిమి
ఉమ్ ఉహు స్కూల్లో ఆడుాంటమి త్రో బాల్య వాాలి దలు
రైడ్కి వెళ్ళి కాల్ వెనకాల వెళ్ళి అసల్ వెనకాల నుంచి త్రో చేయడం అసలు క్యాచ్ చేయడం అసలు హ్యాండ్స్ పోత ఉన్నాయి షూ షోల్డర్ నుంచి షోల్డర్ నుంచి నొప్ప వచ్చేసింది అంతా స్ దోస్త్ గా వేస్తా అంటె మీ ఎట్లే పద్ తాంటేమీ
అ డైలీ ఆడతే పెయిన్స్ ఏముండదు కొద్ది గ్యాప్ వస్తే పెయిన్స్ వచ్చేస్తాయి మాది మన చెటి లో చాలా గ్యాప్ వచ్ వచ్చేసిందా ఒకేసారి ఆడితే ఇంకా బాడీ పెయిన్స్ ఫుల్లు డైలీ ఆడతాంటే సరిపోద్ది
ఉ మా చిన్నప్పుడు స్కూల్స్ లో అండి పిఈటి అవార్డ్స్ ఉన్నింది కాబట్టి బాగా ఆడిపిస్తా అనిన్నారు మాకు అసలు స్విమ్మింగ్ కూడా ఉన్నింది తెలుసా గేమ్స్ లో
స్విమ్మింగ్ కూడా ఉందా
స్విమ్మింగ్ కూడా ఉన్నింది మా స్కూల్లో ఒక ఈ ఆ ఓ ఒక వీక్ అంటే స్విమ్మింగ్ స్లాష్
డ్రెస్సింగ్ ఏమైనా ఉంటదా
డ్రస్సింగ్ ఉంటుంది స్విమ్మింగ్ సూటే వేసుకొని వెళ్ళాల గర్ల్స్ కి స్విమ్మింగ్ ఉన్న ఇప్పుడు బాయ్స్ ఇంగా నార్మల్ గేమ్స్ ఆడుకోవాల బాయ్స్ కి ఒక ఒక వీక్ స్విమ్మింగ్ ఉన్నప్పుడు గర్ల్స్ నార్మల్ గేమ్స్ ఆడుకోవల్లా
ఓ అంటే ఒక వీక్ వాళ్ళకు ఒక వీక్ మీకు పెడతారా
ఆ అవును మళ్ళా అసలు ఉ బాగా నాని వస్తాం కదా క్లాస్ కి మళ్ళ నెక్స్ క్లాస్ ఉంటుంది అసలు ఒక్కొక్కరు ఫేస్ చూడల్లా ఆ కెమికల్స్ వల్ల తెల్లగా అయిపోయింటాయి ఫేసెస్ జుట్టు కూడా
ఆ అలానే క్లాసెస్ కి వెళ్తారా మరి
మళ్ళ యుని ఫాం మార్చుకొని క్లాసెస్ కి వెళ్తాం ఆది స్విమ్మింగ్ సూట్ కవర్ లో ఏసు కొని బ్యాగ్లో వేసుకొని
అవును ఇంకా మేము చిన్నప్పుడు అంటే ఇంకా ఏది గోళీల ఆట గుర్తుందా
ఆ గోలీలా ఆట ఆ
అది బాగా ఆడే వాళ్ళము గోలీల ఆట చిల్లా క తీ అంతే అంటే చిన్నప్పుడు గేమ్స్ తెలిసిందే కదా దాగుడుమూతలు ముక్కు గ లేట అలా ఆడతాను చ బాగా
ఆ కుంట కుంటా వెళ్ళేది వన్ టూ త్రీ అ డబ్ బ్బాలు వేసుకుని తొక్కుడు బిల్ళ ఆ
తొకుడుబిల్లా అది కూడా బాగా ఆడుతూ ఉంటిమి ఆ త్వరగా రెడీ అయిపోయిసి స్కూలుకు పోయే ముందు కూడా ఆడుతుంటిమీ
ఉ కలర్ కలర్ వాట్ కలర్ అది కూడా ఆడతా అంటిమీ
లాకాడ్కి అనేసి
ఆ లాక్కేన్కి అసలుబ్బ ఏమన్నా ఆడతాండిమా అసలు చిన్నప్పుడైతే బలే ఆడతంతిని లంచ్ తినేసిన తర్వాత మాకి క్లాసెస్ లోకి అలో లేదు మా స్కూల్ లో ఎంత లంచ్ చేసేసినా కిందనే ఉండలా
అంటే వాళ్ళ టైమింగ్స్ లో అల్లో చేస్తారా
ఆ మళ్ళా క్లాస్ టైమింగ్స్ లో ఒక టూ మినిట్స్ గేట్ ఓపెన్ టూ మినిట్స్ ముందు గేట్ ఓపెన్ చేశారు మళ్ళ పోయి క్లాసెస్ లో కూర్చోల తెలిసిందే కదా స్కూల్స్ లో ఎట్లాంటి పనులు జరుగుతా ఉంటాయని వాళ్ళు ఇంకా కిందనే ఉండల గ్రౌండ్ లోని ఆడుకొని మళ వెళ్ళలా అని రూల్ పెట్టిన్నారు అప్పుడు భలే అడతాంటిమి
ఆ
ఇంకా అంతాక్షరి కూడా ఆడుకుంటవుంటిమి
అంతాక్షరి బాగుంటది
హ ఆ ఏమన్నా అంతాక్షరిలో మా వసే చాలు మనసుంతా ముక్కలు చేసి ఆ సాంగ్ పాడుతానున్నారు ఇప్పుడు ఫస్తే మా వర్డ్ వస్తే చాలు అది ఆ పాట పాడతా విన్నారు ఇప్పుడు సెట్ ట్టడ కూర్చున్నారా మీరు
ఆ కూర్చున్నాము ఇంకా మా ఫ్రెండ్స్ అందరు రెడీ చేస్తున్నారు చిటీలు అవి మే మూవీ నేమ్స్ రాస్తా
ఎగ్జామ్ లేదా మాకు అయితే ప్లేస్మెంట్స్ ఎగ్జామ్ ఉంది టెన్షన్ అవుతుంది ఏం రాస్తామో హా మాకు కూడా ఆల్మోస్ట్ సడన్ గానే చెపిన్నరూ ఈరోజు త్రీకో ఫోర్ కు మెసేజ్ చేసిన అంత సడన్ గా చెప్తే ఎక్కడి నుంచి చదువుకుంరావలా చెప్పండి ఆ
ఇ అప్పప్పుడు చెప్పు స్తారుదట్టు ఇం కూడింగ్ంట న్నారు కదా కోడింగ్ కొంచెం ప్రాక్టీస్ చేయ్యాలి కదా
ప చేయాలంట ఆ సాఫ్ట్వేర్ సైడ్ వద్దంట ఉ కానీ ఒకసారి హార్డ్వేర్ సైడ్ క్లిక్ అయినా అంటే ఇంకా మన లైఫ్ సెట్ అయిపోయినట్టు ఎందుకంటే బాగా ప్రమోషన్స్ కూడా వస్తాయి
ఐటీ జాబ్ ని కూడా రీప్లేస్ చేస్తాంది అ అందరని
అన్ని జరుగుతున్నాయి కాగానీ ఇంట్లో పాప మదర్స్ కిఏం హెల్ప్ దొరకడం లేదు వాళ్ళే వంట చేసుకోవాల వాళ్ళే బొకులు కడుక్కోవాల అయినా దానికి కూడా కొన్ని సొల్యూషన్స్ ఉన్నాయిదా డిష్ వాషర్ వచ్చి ఆ కానీ అంత మనం కడిగే అంతా అది కడగలేదు నువ్వు పైన పైన కడిగి ఇచ్చేస్తాందంతే
తకు మ ఇంకా అ అది టెక్నాలజీ బ్రే కొద్ది మనుషులకి బంతకం పెరిగిపోంది
ఉమ్ అవును ముందు మీ చిలు కూడా ఉండేటివి కాదు వాళ్ళ న్
ఆరూ పోయి
అ ఆ అంతా చేసా అప్పుడు టేస్ట్ కూడా అట్లే ఉనిండింది
అవున్ ఇంకే ఇంతైనా అప్పుడు అప్పుడివే ఇంక అప్పుడు కూడా బాగా రోట్ ట్టెలు రాగి ముద్ద అలా తినే వాళ్ళుకదా
అసలు రొట్టెలు అసలు మట్టిలో చేస్ డి మనడ్డి బొగ్గు ఉంటుంది కదా గా బొగ్గు దాని పైన ఏసేసి ఆ బొగ్గు కాదు ఆ బొగ్గెలే బొగ్గు దాన్ పైన ఏసేసి కప్పేసే వాళ్ళంట చపాతీలు అట్లా ఏమైనా చేయాలంటే బొగ్గు అంటూక్ కున్న దానికి ఏమన్నా అది తీ తీ దాన్ని రొట్టెలు చేసిింటారు కదా అది మిక్సీలో, వేసి దానిపైనే తేనె వేసుకొని తింటారు అసలు. ప్చ్ అట్లా తిన్నారుగా ఆ లేదండి ఇప్పుడే నేను అది ఇన్స్టాగ్రామ్లో రీల్ వచ్చింటే చూసిన ఒక ఫోర్టీన్ ఫోర్టీన్ హండ్రెడ్ ఇయర్స్ ముందు అట్లా చేస్తానున్నారు. అంట ముందుకాలం
ఓ
ది దుబాయ సైడ్ అంట
ఇంకా ఇప్పుడు కొన్ని పల్లెటూళ్రులో చేస్తా ఉంటారు అబ్బా. ముసలు వాళ్లు
అట్లా తిన్నారు కాబట్టి ఇప్పుడు అంత మంచిగా ఉన్నారు పెద్దోళ్ళు.
ఆ ఇప్పుడు వాళ్ళు ఎంత స్ట్రాంగ్ గా ఉంటారు అసలు ఈ మనకి ఏదైనా రోగం వచ్చినా అట్లే కళ్ళు తిరిగి పడిపో పుడము నిరసంగా ఉంది పోవడం వాళ్ళే నా ఎంత జ్వరం ఎంత అంత వచ్చినా కూడా స్ట్రాంగ్ గా ఉంటాది బాగా
ఉ అవును
అదే వాళ్ళు తిన్న ఫుడ్ అట్లాంటిది. ఆకూరలు అన్ని కూరగాయలు బా. తినేవాళ్ళు కదా
అవును అసలు మనం ఆకుకూరలు ఎక్కువ తినల్ల అసలు ఫాస్ట్ ఫుడ్ తగ్గించేసి ఈ వెజిటేబుల్స్ ఆకుకూరలు అనేది మనం ఎక్కువ కన్జ్యూమ్ చేస్తే అయినా మన జనరేషన్లో అసల్. సలు
ఎంత పిజ్జా బర్గర్ అనేసి అవి ఇవి నూడుల్స్ అంటా అవిశ తింటే అట్లానే ఆ దా చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి ఇప్పుడు బానే ఉన్నా మళ్ళీ ఫ్యూచర్ లో ఏదో హెల్త్ ఇష్యూస్ వస్తది.
ఎన్ని ఇష్యూస్ వచ్చినాయి ఎపీస ఓడీస్ అంట పీరియడ్స్ డిలే కావడం అంట దాని వల్ల. అసలు సిక్స్ మంత్స్ అయినా ఫైవ్ మంత్స్ అయినా ఫోర్ మంత్స్ అయినా కాకుండా ఉండేదంట ఆ
ఆ
అసలు మన పేరెంట్స్ అసలు స్పెట్సే రాలేదు వీళ్ళ ఈ జనరేషన్ చూసే ప్ర
స్పెక్ట్రం అబ్బా
ఆ
ఏమో ఎపిలో చే
హ్మ్ ఇంట్లో అందరూ బావున్నారా
ఆ
ఇంట్లో అందరు బావు న్నారా?
ఆ బావున్నాం మీరు బావున్నారా సరే అండి ఇంకా మా ఫ్రెండ్స్ అందరూ ఇంకా చేసాము
హ్మ్
సరే నే మా ఫ్రెండ్స్ అందరూ ఇక గేమ్ కి రెడీగా పెట్టేస్తున్నాడు ఇక ఆడాలి
హ్మ్ సరే అండి అయితే ఆడ్కోండి.
ఆ సరే బాయ్
హ్మ్ బాయ్